హలో
హాయ్
హలో
హలో హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుంది చెప్పండి
మ్మ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఒట్టిగానేన్నా ఖాళీగా వచ్చానన్నా మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఈవెనింగ్ కదా టీ తాగా మల్లా మీరు తాగరా
ఇంకా లేదండి తాగాలి
మ్మ్
ఫైవ్ థర్టీ వరకు అ ప్రావస్తాం
అవునా ఇ డైలీ ఏం చేస్తారు
నేనా డైలీ ఏం చేయను మార్నింగ్ లేస్తా ఆ లేచ ట మ్మ్ అంటే మొత్తం కుకింగ్ మా మమ్మీ చేస్తారు ఒక్కొక్కసారి ఏమో నేను చేస్తా టిఫిన్ చేసేస్తే ఇన్ ఇట్లో వరకు ఉంటది కదా వర్క్ చూసుకుంటా వర్క్ చూసుకొని ఇంక ఖాళీగానే ఉంటా కాసేపు టీవీ చూస్తా కాసేపు ఫోన్ చూస్తా కాసే మ ఫ్రెండ్స్ తోని మాట్లాడతా అంతే ఏం లేదు ఆఫ్టర్నూన్ మళ్ళీ కాసేపు పడుకొని సాయంత్రం వరకు ఏమైనా ఉంటే అది చూసుకుొని ఏమైనా అవసరం ఉంటే బజారికి వెళ్దా
మ్మ్
అంతే అంతా ఏం ఉండదు ఫ్రీగానే ఉంటా
మ్మ్
మ్మ్ ఇంకా మీ ఇష్టమైన ఫెస్టివల్ ఏంటిది
అన్ని ఫెస్టివల్స్ ఇష్టంగానే జరుపుకుంటా నేను అంటే అంటే ఏది అని ఫేవరెట్ తుండదు ఇంగ సెలబ్రేషన్స్ అంటే సెలబ్రేషన్స్ లానే ఉంటది ఇంకా ఫేవరెట్ అంటే ఏమో ఉండదు ఇంగా ఎక్కువ అయితే బతుకమ్మకి ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు
మ్మ్ హ్మ్
మ్మ్ అస్సలు ఎన్ని నయినా ఇవోనైనా అవో నాయిను ఎయిటీన్ డేస్ ఫుల్ ఎంజాయ్
ఆహా ఏం నైన్ నైన్ డేసే ఉంటది కదా బతుకమ్మ
బతుకమ్మకి ముందు అమావాస్య. ఫస్ట్ బతుకమ్మకి ముందు నైన్ డేస్. బొడ్డమ్మ ఏస్తాం అప్పుడు ఇంటి దగ్గర అయి ఇట్లా స్టెప్స్ లాగ ఏసి మంచి తులసి మొక్క పెట్టి, పసుపు కుంకుమేసి మంచిగ ఆడతాము. నైన్ డేస్ ఆడతాము. అది ఆ బొడ్డమ్మ నైన్త్ డే అయిపోయినంక చెరలో వేస్తాము. చెర్లో బావి ఎయాలి బావి లేక ఏంగానే, ఫస్ట్ బతుకమ్మ పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. చూడు అమావాస్య బతుకమ్మ అంటారు. టెంపల్స్ లో వాడిరా అది అప్పుడు అమావాస్య బతుకమ్మ తోటి నైన్ డేస్ వస్తది. మళ్ళా నైన్త్ సార్ తమ
ఆహా
నా అప్పటి నుంచి ఇయో నైన్ అయ్యో నైన్ ఎయిటీన్ డేస్ ఫుల్ డ్యాన్స్ ఇక.
బాగయితే ఈ నైన్ డేస్ తెలుసు. నైన్ డేస్ తర్వాత దసరా ఉంటది అదే తెలుసు.
ఆ అ నైన్ డేస్ కి అంటే ఆ ఫస్ట్ పెద్దది అంటే, ఫస్ట్ అమావాస్య బతుకమ్మ ముందు నైన్ డేస్ కి బొడ్డమ్మ ఉంటది. అదే సమ్ బొడ్డెమ్మకి ముందు ఫిఫ్టీన్ డేస్ ముందు విఘ్నేశ్వరుడు దగ్గర నైన్ డేస్
ఉమ్ హు
గనం పతి దగ్గర కంటిన్యూస్ గా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటయ్ ఇక్కడ మా కాలనీలో బాగా సెలబ్రే మంచి సెలబ్రేట్ చేస్తారు. ఆ నైన్ డేస్ ఆ విఘ్నేశ్వరుడు దగ్గర నైన్ డేస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆల్ అద అయిపోయినంక పిప్ డేస్ కు పోయ్ బొడ్డెమ్మ స్టార్ట్ అయిపోద్ది. అదై పోంగనే బతుక్ అక్కమ్మ దసరా ఐపొంగనే ఫిఫ్టీన్ డేస్ కే దీపావలి.
అవును
ఇట్లా కంటన్యూర్స్ గా ఉంటూనే ఉంటాయి. ఒక డిసెంబర్ లో నే ఉండవు.
ఆహా
డిసెంబర్ లో క్రిస్మస్ ఉంటది.
అవును అది చాలా పెద్దది కదా. ఫెస్టివల్ క్రిస్టియన్స్ కి మాక్ రంజాన్ ఎలాగో వాళ్ళకి కూడా అది అట్లనే
అవును క్రిస్టియన్స్ కి అలా పెద్ద ఫెస్టివల్ అది
మాకూడ రంజాన్ ఏ పెద్ద ఫెస్టివల్
మ్మ్
రంజాన్ తర్వాత బక్రీదు
బక్రీద్ ఎప్పుడుంది మరి
ఇంకా వన్ మంత్ ఉంది.
ఇంకా వన్ మంత్ ఉందా అప్పుడు కూడా ఇట్లా ఫాస్టింగ్ చేస్తారా అంటే పెద్దలకి ఏమన్న ఇ
ఆహా ఫోస్టింగ్స్ అలా ఏమి ఉండదు కానీ ఒక వన్ డే బిఫోరు మా దాంట్లో అది చేస్తారు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా
ఊమ్
ఆ వాళ్ళ కోసం అది ఒక వన్ డే బిఫోర్ అది చేస్తారు, తర్వాత బక్రీద్ రో. జు ఏం చేస్తారంటే అది మేక ఉంటది కదా
మ్మ్ మ్మ్
అది చేసేసి త్రీ పాట్స్ చేస్తారు అంటే మూడు చేసి ఒకటెమో ఫ్యామిలీకి ఒకటేమో రిలేటివ్స్ కీ ఒకటేమో ది అంటే ఇట్లా ఉం టరు కదా ఎవ్వరికైనా ఇయ్యొచ్చు పంచొచ్చు
అవునా ఉహు
అ మూడు భాగాలు చేసేసి పంచుతరు అంత బక్రీది అంతే ఉంటది కాకపోతే అలా అహ్ ఆ మొహరం అయితే నైన్ డేస్ అది చేస్త త్ర ఏమంటర్ అద్ దిన్ ప్చ్ కొంతమందెమో అదే ఆ షర్బత్ అది చేస్తారు మొహరం రోజు కూడా చేస్ అ
అవునా
ఉ షేర్వత్ చేస్తాం మిల్క్ అది కూడా చేస్తాం చేసేసి ఇగ పని చేేస్తారు
ఉ
అది ఎందుకు ఇస్తారు అంటే ఒక ఇ ఇద్దరూ ఉంటారు అన్నతమ్ములు వల్ల అంటే చనిపోతారు యుద్ధంలో చనిపోతారు వారికి గుర్తుగా మోహరం చేస్ సరే అదే రెడ్డు అండ్ గ్రీన్ కలర్స్ ఉంటారు కదా వాళ్ళు
అవునవును
వాళ్ళకు గుర్తుగా ఫెస్టివల్ చేస్తా రు
మ్మ్ కానీ బిగ్ ఫెస్టివల్ అంటే రంజానే కదా
ఆ బిగ్ ఫెస్టివల్ అంటే రంజానే ఇగ
మ్మ్
ఈ రంజాన్ కి థర్టీ డేస్ మొత్తం ఏం ఉండదు. అవును ప్చ్ ముందు అంటే మనం ఫాస్టింగ్ ఉండాలి. ఇంట్లో ఖురాన్ చదువుకుంటాం, ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువుకుంటాం. ఇగా థె కానీ కొంచెం వైబ్ వేరేలా ఉంటది థర్టీ డేసు
వన్ మంత్ ఎక్సలెంట్ గా ఉంటది
మ్మ్ సాయంత్రం పూటైతే మ్మ్
ఫ్రైడే ఒక్కటే మేం కందూరి చేస్తాము ఎల్టామా అన్నా అన్నారు మ ఇక్కడ మాకు దర్గా ఉంటది అక్కడి కెళ్ ఫ్రైడే ఫ్రైడే
ఆహా అవును ఫ్రైడే ఫ్రైడే వెళ్తాం. మేము కూడా
మ్మ్
మేమేమో ఎక్కువ ఇక్కడ ఉంటది కదా దగ్గర పూసుపల్లి దర్గా ఉంటది కదా
మేం కూడా వెళ్తాం అక్కడికే
అక్కడికెళ్తా కొంచం అ మనమంటే దూరం కాబట్టి కానీ ఆ బ అంటే ఈ మొహరం పండగేమో నెల్లూరు వెళ్తాం మేము
మ్మ్
అక్కడ బా జరుగుతది. ఆ దర్గా దగ్గర అదే అ రొట్టెలా పండగ అంటారు కదా
అవునవును
అది అది మస్తు జరుగుతది. మొహరం ఇక్కడ మొహరం రోజు మేము వెళ్ళిపోతాం ఇక అంటే ఇక్కడ ఇంట్లో చేసేసి వెళ్ళిపోతాం.
నెల్లూరుకెళ్తరా
అక్కడికి వెళ్తాం
ఆ
అంటే మా అత్తమ్మ వాళ్ళు మేము మా పెద్దమ్మ ఇంకా అక్క వాళ్ళు ఇంకామ్ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాం ఆక్చులీ అద్ అది మా అక్కకి అంటే మ్యారేజ్ కాకపోతే ఫస్ టమ్ మా పెద్దమ్మ ఇట్లా మొక్కుకుంది వస్ తం అనేసి వెళ్ళాం వెళ్తే అక్కడ మ్యారేజ్ చైనా వాళ్ళు ఉంటారు గదా జంట అయితే వాళ్ళ చేతుల మీద మాఅక్క కు తి అద్ అది ఉంటుది కదా రొట్టి టే అది విప్పించారు విప్పిన్ ఇస్తే గా అక్కడ తిన్నది నా అది ఎక్కడ వచ్చిన ఒక ఫైవ్ మంత్స్ కి మా అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ గుడా అయిపోయింది
వావ్
ఆ ఆయ్ ప్ అయితే అదే నమ్మకంతోనే అట్ల వెల్ అన్ నాత్ దుగు మ్యారేజ్ అయిన ఇయర్ మళ్ళీ నెక్స్ట్ అంటే ఇంకొక ఇయర్ వస్తది గదా ఇగ అప్పుడు మ్యార్ అంతజెన ఇద్దరు మా అక్కను బావ కలిసి మేమందరం కలిసి వెళ్ళి అది అంటే ఇంకొకళ్ళు మ్యారేజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తీసుకుంటరు గదా అట్లా విప్పించా ఇగ అప్పటి నుంచి ఇగ నమ్మకంతోనే అక్కడికి వెళ్తాం ఇగ జరుగుతాయి అనుకున్నయి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అక్కడ అన్ని అవి దొరుకుతాయి. గదా అంటే హోమ్ ది, మ్యారేజ్ ది స్టడీది
అవును
హమ్ మా అక్కకి జాబ్ గూడా అట్లనే వచ్చింది
వావ్
లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అద అదే ఇచ్చొచ్చారు అంటే మొన్న అప్పుడు ఎగ్జామ్స్ రాసింది. తను అదే టీచర్ జాబ్ వచ్చింది. తనకి
ఆహా
అందరం కలిసి వెళ్తాం. అత్తమ్మ వోళ్ళు ఉంటరు మేము అందరం కలిసి వెళ్తాము మేం మొహరం కి
అవునా
వరంగల్కి గూడా అప్పుడప్పుడు వెళ్తాం వరంగల్ గుడా బా జరుగుతది ఖమ్మంలో కూడా బా జరుగుతది మరి మీరు ఎలా చేస్తరు
మేమ
ఆ
మేము ఇంక ఈ ఫెస్టివల్స్ ఉంటే ఇక్కువ పెద్ద చరిత్ర ఉంటది
ఆ
మ్మ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్ట్రీ ఉంటాది అన్నమాట
మ్మ్ సేమ్ మాగే మాలగనే మాకు ఉండేవి కానీ కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి మాకు రంజాన్ బక్రీద్ వర అంతే మూడే ఉంటాయి ఇంకా
ఇంకా చెప్పాలండి
ఏం లేదు కొంచెం అంటే మొన్నటి వరకు కొంచెం చెల్లగానే ఉంది కానీ ఇప్పుడే మస్తుడక పోస్తుంది ఇక
ఈది స్టార్ట్ అయిపోయింది ఎండాకాలం
ఆ
మ్మ్
అంతకు ముందు కొంచెం కూల్గానే ఉన్నది వెదరు ఈ మ్మ్ థెన్ ఫైవ్ డేస్ నుంచి ఫుల్లు
అలహందల్ త ఇంక అడ్జెస్ట్ చేయనా మళ్ళా హలో నేను కడ్జెట్ చేయనా
ఆ కచ్చన్నే